నమస్కారం అండి ఏం జే ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాలీని ఉన్నా
నేను కార్య ఆప నుంచి కాల్ చేస్తాను నోనో మీ టెన్ మినిట్ మేక్ ఈటైమ్ వెలుగుతరా
ఆ చెప్పండి మాట్లాడు
తిన్నర
ఆ తిన్నాండి తిన్నారా మీరు
ఏమో హలో
హలో ఆ చెప్పండి
ఏ డాడీ కాలజస్ స త మాట్లా ఇంకా
చెప్పండిండి మీరే
ఇప్పుడు గ్యాస్ గ్యాస్ గురించి సిలిండర్స్ గురించి లొల్లిలువుతున్నాయి కదా దాని మీద మీ స్పందన ఏంటి
నా స్పందన అంటే గ్యాస్లుంది అయితే ఇంట్లో నడవాలండి ప్రతి చిన్నదానికి అంటే మనం తినాలి అంటే ఫస్ట్ గ్యాస్ వండాలి కదా అండి మనం ఏది వండుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా కూడా మనకి గ్యాస్ అనేది బడి ఉంట
ఆ
మన అంటారు కొంతమంది కట్టెల పోయి ఉంది కదా దాని మీద చేసుకోడి అని కాకపోతే అందరుూ గ్యాస్ కి అలవాటు అయిపోయినారు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తదాన్ని పొగొని ఊదుకొని అదంతా చేసుకోలేరు కదా అలాగే కుప్పుడు కట్టలు కూడా దొరకట్లేదు ఎక్కడ చూసినా కూడా ఎక్కడ చూసిన అసలు చెట్లునే వస్తు చలే లేవు చెట్లు
కట్టెల పోయి అన్నాము అనుకో అవి కట్టెల రేట్స్ కూడా పెంచుతారు వాళ్ళు
అవును ఆ
అవునండి ఇంకా మరి అదే సిలిండర్స్ మీద మరి హాస్టల్స్ లో సిలిండర్స్ పెట్టకపోతే ఎలా వంటలు చెయ్యరు కదా
అవునండి దండ కొన్ని హాస్టల్లో అయితే ఇ ఇవే కట్టెల పోయే వాడుతున్నారు
కొంతమంది ఇక ఏం ఏం
ఇక కొన్ని కొన్ని హాస్టల్ ను మూసేస్తా అంటున్నారు కొన్ని కొన్ని హాస్టల్స్ కొంతమంది ఏమో నడుపుతున్నారు ఇకో అది కూడా వాళ్ళకి తెలివాలి కదా వస్తే అది అట్లా మూసేసినారు అనుకోండి, ఇప్పుడు ఈ హాస్టల్ లేకపోతే ఇంకా వేరే హాస్టల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేరే హాస్టల్ క వెళ్ళిపోతారు
అవునండి